హలో
హలో వినిపిసుందా అండి
బోనరా
ఆ బాగున్ననండి మీరు కొంచెం మంచిగా మాట్లాడండి మీ వాయిస్ వినిపించడం లేదు హలో
హలో
బ్లూతూత్ ఏమన్నా పెట్టుకున్నారా అండి మీరు
పెట్టుకున్న అండి
ఆ పెట్టుకున్నారా
ఆ
ఏం పోయే కలమండి తీసి మాట్లాడొచ్చుగా తీసి మాట్లాడాచ్చు కదండి కాదు ఇంతకు ముందు చాలా కోపంగా ఉండేయి ఇలానే చెప్పి చెప్పి ఒక రెండు మూడు సార్లు చెప్పిన ఇంకొక వేరే వాళ్ళకి
అవునా
సో ఆ కోపం మీ మిద తీసి మాట్లాడొచ్చు కదా
అ తీసిన ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే అండి ఇప్పుడు మంచి ఉందండి చాలా ధన్యవాదములు తీసి
ఏం చేస్తున్నారు తిన్నానండి మీరు
అని చూస్తూ ఉన్నా అందుకే బ్లూటూత్ పెట్టుకున్నా
ఏంది అండి
గడా
అర్థం కాలేదు
జుట్టు ఓలికున్నామనీ కూర్చున్నా
అవునా అర్ధం కాలే గాని ఏదో అవునా అని చెప్పిన అంతే ఇంకేంటండి మరి
కదండీ చెప్పాలి మీరే
నేనే చెప్పాలా ఇంట్లో ఏం చేస్తున్నారా అండి అందరూ
ఇంట్లోనా మమ్మీ డాడి బయటికి వెళ్లిరు తమ్ముడు పడుకున్నాడు ఫోన్ చూస్తాండు నేను ఫోన్ మాట్లాతున్నా
మీ పని మంచి ఉందండి అందరికంటే
తప్పదు కదా అండి
అవునండి అవునండి ఏం చేస్తాం ఇలా మాట్లాడుకోవడం కూడా మంచిదే లేండి
ఆ ఎందుకండి
ఇది మంచిదయ్యా ఎందుకంటే ఏం చెప్తాం ఇగ ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవచ్చు చెప్పండి మీ గురించి తెలుసు మీ గురించి కానీ తెలువనివిఏమన్నా ఉంటే చెప్పండి ఎందుకంటే తెలిసినొలే తెలియనోళ్ళకి కాల్ చేస్తారు కదా
అవునవును
ఆ నాకు తెలియని విషయాలు ఏమన్నా అంటే చెప్పండి చూద్దాం
ఏవంటే ఏం తెలిదు అడగాండి నన్ను నేనుచెప్తా
ఏం తెలీదు అడగాలనా ఎప్పుడైనా ఏడ్చారా అండి మీరు మీ జీవితంలో అంటే ఫుల్గా బాధప దేనికొరకండి మీరు మీరు కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా అండి ఫోన్ దగ్గర పెట్టుకొని ఎందుకండీ మాటి మాటికి ఇట్లా నాకు నా నోరు ఉట్టిగా పాడు చేస్తున్నారు
ఫోనుదగ్గరనే పెట్టుకున్నా మీకే కొంచెం కోపం ఎక్కువ అనుకుంట
కోపం అని కాదు మీర ఏమైనా బ్లూటూత్ అది కనెక్ట్ చేసుకొని డిస్కనెక్ట్ చేశారా మీరు ఇ ఇప్పుడు వస్తుందండి వాయిస్ ఇంత ఇంతకు ముందు రాలేదు
లేస్తే అండీ
మంచిది మంచిగా ఆ ఓకే చెప్పండి మీరు ఎందుకు బాధపడ్డారు దేని కొరకు బాధపడ్డారు మీరు
అబ్బాయి వలన
ఆహా కాదు చీ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా ఎక్స్పైైర్ అయినప్పుడు
అవునా మరిలేటివ్స్ ఎవరన్నా చుట్టాలు చనిపోయినప్పుడా
అట్లని ఏం లేదు ఒకరు అమ్మమ్మ
అమ్మమ్మనా ఎప్పుడండి ఎప్పుడు చనిపోయారు మీ అమ్మమ్మ
ఆ ఎయిత్ లో
మీరు ఏడవ తరగతిలో ఉన్నప్పుడా
అవును ఆ ఏడో తరగతిలో ఉన్నప్పుడు రోజు వచ్చినప్పుడు ఇగ ఏడుస్తా ఉంటా
పెద్ద కర్మ ఏదో ఉంటది కదా
అవునవును
దిశ దిన కర్మను ఏదో ఉంటది కదా
ఓ
అదే అంటారా ఏమంటారా అండి మీతే మీరు
ఆ అండి
ఇద్దరు బా అంటారండి
అవునా అంటే ప్రతి సంవత్సరం పెద్ద కర్మ అనే అంటార
ప్రతి సంవత్సరం ఏం ఉండదండి ఒక వన్ ఇయర్ వరకు చేస్తారు ఒక సంవత్సరం వరకు ఇగ తర్వాత ఆ ఉంటదండి లే అంటే పదకొండు రోజులకు చేస్తారు కదా
అవునా ఆహా దానికి చిన్న కర్మ అంటారు
ఓహ
ఎక్కువవన్నీ ఒక సంవత్సరం తర్వాత చేసిన చేసినంది పెద్ద కర్మా అని అంటార అవును రెండే ఉంటాయా అండి కర్మలు
ఆ అంటే రేడే మళ్ళీ నెల నెలకు చేస్తారండి అంటే బియ్యం ఇవ్వడం అని అంటారు
దీక్షలు ఏదో అంటారువ అవేనా అవునా ఇప్పుడు హనుమాన్ దీక్ష ఎదో ఉంటది కదండి
ఆ అవునండి ఉంటదండి ఆల్రెడీ ఆకుంటున్నాను నలభై ఒక రోజు కొంత మంది చేస్తారు ఇరవై ఒక రోజు కొంతమంది చేస్తారు నలభై ఒక రోజు చేసే వాళ్ళు ఆల్రెడీ మాల ఏసుకునారు
అవునా మీరి ఇలా అన్నదానం ఉన్నప్పుడు పోయి తింటార అండి మరి
లేదండి నాకు చాలా మహం మఠం అట్లా బయటికిెళ్ళి తినడం నచ్చదండి వెళ్ళాను ఎప్పుడు
అవును మీరు చాలా మంచి వర్లా ఉన్నారు ఎవరండి ఎవర నిజంగానే మంచివారు అనుకుంటారు
ఇ మంచిాల భయతే కేరళీకిడం కంట
అవునా
అ
మంచివారు అని చెప్తే నిజంగానే మంచివార అనుకుంటారండి
లేదండి మళ్ీ పైకి ఏదో ముహమాటానికి చెప్తున్నారు అనుకుంటా
అవునా లేదండి నిజంగానే చెప్తారు నేను ఇంతకు మంది కూడా ఇలాంటి లాంటి వాళ్ళు ఎవర అంటే మీ ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఇలానే అంటాను వాళ్ళకు కూడా అంటే నాకు కొంతమంది దేని మాట్లాడినప్పుడు చూ చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు మాట్లాడే తీరు బట్టి కొంచెం గౌరవం అనేది పెరిగిపోతుది
నా మీద పెరిగిందా తగ్గిందా అండి ఇప్పుడు
మీ మీద చాలా పెరిగిందండి అంటే ఇలా ఇప్పుడు తెలిసిన తెలిసినంత వరకు పెరిగింది ఇంకా ఏమన్నా త ఉంటే తగ్గిపోతుంది కూడా కావచ్చు చెప్పలేమ అండి
ఆ అండి
అంటే ఏం లేదండి అంతే ఇక తగ్గిపోవడానికి అయితే ఏమో మరి అది
లేదండి ఇంతే ఒకవేళ ఇంతే ఇ అ అంటే గౌరవం ఎప్పటికి ఉంటదండి మీ
ఇంతే అండి ఎప్పుడు
అ అండి
ఇంతే అండి ఎప్పటి కింతే ఉంటా
అవునా
ఉ
మంచిదండి ఇలా
మీరు వెళ్తారా అండి మరి బయటకి ఫంక్షన్లకి గిట్ల పెళ్ళిళ్ళకి గిట్ల ఎక్కువ
ఆ వెళ్తానండి అంటే మన మనం పక్క రావాలి అని పిలిసినప్పుడే వెళ్తానండి ప్రతి పిలిచిన ప్రతి పేరంటానికి వెళ్ళనండి
ఇడా నా ఫ్రెండ్స్ అయితేనే ఎల్తా రిలేషన్స్ అయినా వెళ్ళానండి అమ్మ వాళ్ళే వెళ్తారు
అవునా నేను రిలేషన్స్ అయినా ఏదైనా కూడా వెళ్తాను కానీ మనకంటూ ఒక ఏమంటారు మనకంటూ కొంచెం ఎక్కువ చూసుకుంటారు అన్నప్పుడే వెళ్తాను ఏదో మాట వరుసకు పిలిచరు కదా అని పోయి తిని రావడం అన్నటైతే వెళ్ళను
ఎక్కువనైతే మాక్సిమం అయితే వెళ్ళానండి నేను ఎందుకంటే ఎక్కువ హాస్టల్లో లో ఉంటా
అవునవును
వాటి కోసమే రావాలంటే రాలేను
అవునా నాకు ప్రత్యేకత ఎప్పుడైతే మనకు దొరుకుం ఎక్కుతుందో అప్పుడే వెళ్తానండి
అ
ఉటప్పుడు అదే ఉటప్పుడు వెళ్ళాను ఉత్తపుడు ఎందుకు వెళ్ళన అంటే ఇప్పుడు వెళ్ళకపోయినా పెద్దగా ఫరక ఏం పడదు అని తెలిసినప్పుడు వెళ్ వెళ్ళకుండా ఉండడం మే మంచిది
పెళ్ళిళ్ళ ఎలా చేస్తారండి మీ దాంట్లో బాగుంటదట ఆ
పెళ్ళిళ్ళ ఏమున్నాయండి ఫస్ట్ ఒక పెళ్ళి కొడుకుని తీసుకొస్తారండి
అంటే ఎన్ని రోజులు ఉంటాదండి మామూలుగా
పెళ్లా ఫస్ట్ మొదటి రోజు పాలపూరక ఏదో అంటారండి
తినట్లు కూడా ఉంటదండి పాలపొరత
అవును ఉంటుదండి హల్దీ అది ఉంటంది కదండి
అ అళ ఉంటంది హల్ది రోజే ఇక పాలపుర తీస్తారు
పాలపూరక వేస్తారా అంటే మా దాంట్లో ఒక హల్దీగా ఉంటదండి జస్ట్ మీ మీకు అర్థం అవ్వాలని అట్లా చెప్పినాం మీ భాషలో ఆ మాకు పెళ్ళి పెళ్ళి దాన్ని తర్వాత రోజు మరుసటి రోజు పెళ్ళి దాని తర్వాత రోజు వలి మాన్ ఉంటది రిసెప్షన్ లెక్క సో మూడు రోజులు ఉంటాయి ఆ అర్థం కాలేదు అండి
మూడు రోజులు ఉంటదా అండి పెళ్లి
ఎంత పది రోజులు చేసుకోమంటార అండి
నా దాంట్లో ఫైవ్ డేస్ ఐదు రోజులు ఉంటాయి
పెళ్ళ
ఆ
ఐదు రోజులా
హా
మీ దాంట్లో పెళ్లి ఒకటే రోజు చేసుకుంటారు కదండి ఇంకా రిసెప్షన్ కూడా చేయ్యరు మీరు
రిసెప్షన్ ఉంటది ఫస్ట్ రోజేమో ఐరేన్లు అంటారు ఐదం అంటారు సుకొస్తారు కుండాల ఇట్లా సెకండ్ రోజేమో హల్ది పాలపురక మీరు అన్నారు కదా అది థర్డ్ డే పెళ్ళి ఉంటది మూడు మూడో రోజు పెళ్ళి తర్వాత ఒక రోజు రిసెప్షన్ రిసెప్షన్ ఉంటది నాలుగో రోజు
ఆ అవునా
ఒక రోజే ఏమో అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నల్ల పూసలు గుర్చడం అంటారు
కుచడమా
నల్లపూసలు గుర్చీ మెడలో పెడతావ్ అబ్బాయి అమ్మాయికి ఉమ్ మళ్ళీ ఆ రోజు ఐరేన్లో కుండలు తీసు కూచిన కుండల్ని కదిలిస్తారు లోపల అందరికీ నీళ్లు పో
ఏమొ అండి ఇప్పుడు మీతోని మాట్లాడుతాంటే సమయం చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది.
అవునండి
ఆ సరే అండి నేను ఉంటున్నాను మరి
ఆ సరే అండి
ఓకే